హలో
హలో
హలో
హలో
హలో
హలో
ఇనపడతలేదే
హలో
ఆ ఓకే ఓకే ఏం చేస్తానవు
ఇక్కడ సిగ్నల్ ఉండదు
తిన్నావా
తిన్నా నువ్వు
తిన్నా
ఏమ్
ఉమ్
ఏం చేస్తానవ్
ఏం లే ఖాళీ ఏమైంది రిజల్ట్ పోయిన పోయింది కదా
ఉమ్
చ నేను ఇప్పుడు నా రిజల్ట్ ఉన్నది ఎప్పుడు వతదో ఏమో
ఆ
నాకైతే ఫుల్ భయం అయితాంది
రివల్యూషన్ పెడతా
అయినా నువ్వు ఎట్లా మంచిగా రాయలే అని చెప్పినావు కదా హోప్ ఉండేలా నీకు
కొంచెం ఉండే
అవునా నాకు నాకు కూడా అంతే కొంచెం ఉన్నది కానీ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడతాయే ఏమో నాకతే భయమే అవుతుంది
ఇప్పుడు మీ స్కూల్ సంగతి ఏమైంది
స్కూల్ ఏమంటారు మాత్స్ ఉండే
ఆ
అయితే ఆ విషయం నాకు తెెలివది
ఉమ్
మ్యాథ్స్ ఆల్రెడీ వాళ్ళ మా ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు మ్యాథ్స్ చెప్తుండే మాకు లోయర్ సెక్షన్కి
ఉమ్
అయితే ఆయన ఇప్పుడు చెప్తలేడు హైయర్ సెక్షన్ కి చెప్తాన్నట అక్కడ వేకెన్సీ ఉండేగాని నాకు తెల్వదీ నేను నీకు తెలిస్తే చెప్పేదాన్ని వేరే ఆమె వచ్చింది ఆ వచ్చే వారికి కూడా నాకు తెల్వదీ
అయినా నాకు మ్యాథ్స్ రాదు
ఆయన నిక్ మ్యాథచ్ రాదు అందుకే ఇగ నేను కూడా అనుకున్నా అప్పటికి మ్యాచ్ ఎట్లా దీనికి రాదు కదా అని మళ్ళా ఎ ఇట్లా ఆమె వేరే ఆమె వచ్చింది ఆమె వచ్చే ఏదో ఉన్నది ఆ వంత
ఆ
నాకంటే వన్ ఇయర్ చిన్నాట దానికి ఆ అంట ఎవరో చూడంట్ ఏమన్నా మీ ఇద్దట్లు ఎవరు పెద్దా అంటే ఆ ఈ మేడమే పెద్ద అనుకుంటాడు వన్ ఇయర్కే పెద్ద పెద్ద పెద్ద అట్ట ఇన్ని డేస్ అయితే మరి మా అక్కడ ఎవరెవరు ఉండేనా స్కూల్
ఆ
అలందరికన్న నేనే చిన్నదాని ఉండే
ఉమ్
అందరు నాకన్నా వన్ వన్ ఇయర్ కూడా కాదు ఓ నైన్ ఇయర్సు సెవెన్ ఇయర్సు అట్ల
ఉమ్
అయితే ఇప్పుడు లో హైయర్ సెక్షన్ లో కూడా అది ఉంది ఫిజిక్స్
ఉం
ఉం ఫిజిక్స్ ఉంది కానీ నీకు ఫిజిక్స్ వచ్చా
అది కూడా రాదు
సైన్స్ ఒక్కటి వచ్చు ఉం కొన్ని మంత్స్ ఆగు కొన్ని మంత్స్ ఆగు నేను పోతా నువ్వు అక్కడ నువ్వు జాయిన్ గా
ఉం
నా నా ప్లేస్ల
నువ్వ ఏం చెప్తన్నావ్ అసలు
ఈవి ఎస్ సైన్స్
ఉం నువ్వు ఎటు పోతావ్
నేను చెప్ప ఇగ
ఉం
ఉం నేను ప్రిపేర్ గా వద్ద ఏద ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి నా రిజల్ట్స్ వచ్చే వరికి పోదామనేసి పోతాన అంతే
ఉం ఎప్పుడొస్తాయో అవి ఈ వీక్లొ వస్తాయి అనుకుంటా కదా
ఉం ఇవి ఆల్రెడీ సిక్స్త్ సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి మాయే రాలే మా రిజల్ట్ వత్తే ఇగా
ఇది తెలుసు
ఆ
మాది సడన్ గా వచ్చింది
మీది సిక్స్త్ సేమ్ ఇచ్చిండ ఫస్ట్
ఇచ్చిండు ఇచ్చిండు
అవునా మాది అట్ల మా అదే సిక్స్త్ సెమ్ ఇచ్చిండు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే మాది ఇప్పుడు మొన్న ఇది ఇచ్చిండు ఇంకా ఇయ్యాలే సిక్స్త్ సెమ్ ఒక్కటే కాదు ఫిఫ్త్ ది కూడా ఫిఫ్త్ సిక్స్త్ మీకుందా ఇట్లా వన్ సెమ్స్ కూడా సమ్మర్ లో రాసుకోవచ్చు
ఇన్స్టెంటా
ఆ
ఆ ఉంటది
కానీ దీనికి లేదు కదా మరి ఫోర్త్ ఆ సెకండ్ ఫోర్ సిక్స్ కి లేదు ఛాన్స్ టూ టైమ్స్
ఆహా
ఇన్స్టాంట్ ఓన్లీ ఎవరికి ఉంటది తెలుసా ఓన్లీ సిక్స్త్ సెమ్ వాళ్ళకి ఉంటది కాకపోతే ఈ ఈ ఇయర్ కాదు కాని నెక్స్ట్ ఇయర్ నుండి కావచ్చు పోయిన ఇయర్ నుండి కావచ్చు మా ఫస్ట్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ ఈ త్రీ ఎగ్జామ్స్ మనకి నవంబర్ డిసెంబర్లు ఉంటాయి కదా అ విట్ని ఈ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ దీంతో కూడా రాసుకోవచ్చు సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమ్స్ మేలో ఉంటాయి కదా అప్పుడు కూడా రాసు చ్చ అంటే రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిండు ఫస్ట్ త్రీ ఫోర్ ఫస్ట్ త్రీ ఫైవ్ కి కానీ వీటికి ఇవ్వాలే వీటికి ఇస్తే మనం టూ టైమ్స్ రాయొచ్చుండే
హమ్
కాదా
అవును
నేను అదే అనుకుంటాన్నా ే
నాకు పిచ్చెక్కుతోంది పో
ఇప్పుడు నువ్వు మళ్ళీ రాసుడేనా
ఏ లే పెట్టుకుంటా రివాల్యేషన్
రివాల్యేషన్ పెడతావా పెట్టు మరి నేను ఏమయ్యా నాకైతే భయమేతుంది నాకు ఇది ఇంకా లాస్ట్ ఇదే ఛాన్స్ మళ్ళా మళ్ళా అంటే నిజం చెప్పాలా మనం ఇంకా ఇట్లనే రాసుకుంటూ పోతా ఉంటే క్యాన్సల్ అయితది డిగ్రీ
అవునా
మరి కాదా అందుకే నాకైతే భయం అయితుంది ఫుల్లు ఇప్పుడు ఎట్లాన్నా పాస్ కావాలె
సంతోష్ ది
ఆ
అంత డొక్కుడొకుదే క్లియర్ అయితంది మనదైతలేదు ఏంది
కదా అందరిది అయితుంది నాకైతే అదే అనిపిస్తాంది
అనిపిస్తందా అనిపిస్తాందా నీక్ కూడా
ఆ మరి అనిపియదా
ఉమ్
మరి ఎవరు నే అయితే ఎంత బాగా తెలుసా నా ఎఫట్స్ నేను ఎంత పెట్టాలో అంత పెట్టి మంచిగానే ఎగ్జామ్ రాస్తున్నా ఎవ్రీ ఇయర్ కూడా
ఉమ్
అయినా వెళ్తలేదు ఆసలు ఆ ఫోర్త్ సెమ్ కెమస్ట్రీ లో ఏ ముందు నాకైతే ఏం అర్థమై తలేదు
అ
నిజం చెప్పాల నాది అసలు సెకెండ్ సెమ్ ఉందా
ఆ
నేను సెకండ్ సెమ్ రాసినప్పుడు కూడా నా సెకండ్ సెమ్ కెమిస్ట్రీ పోయింది
ఉమ్
ఆ అయితే నేను బా రాస్త అన్నిట్లో ఏమో ఏ గ్రేడ్లు వచ్చినియి ఒక కెమిస్ట్రీ మాత్రం ఫెయిల్ అయినా రివాల్యయేషన్ పెట్టిన అప్పుడు పె పెట్టిందె నయమైంది నేను అంటే బెనిఫిటెడ్ అని వచ్చింది నేను పాస్ అయినా ఇక లాస్ట్ ఇంకా అయింది ఇది ఒక్కటే ఫోర్త్ సెమ్ ఆ ఫోర్ సెమ్ కెమిస్ట్రీ అసలేంటిరో ఏమో అసలు నాకైతే ఏమి అర్థం అయితలే
ఒక్కటే కదా నీది
ఉమ్ ఒక్కటే ఆ ఒక రిజల్ట్ చెప్ ఎప్పుడొస్తదొ ఇంకా ఇచెటటు లేడు
లే ఇతరొ తెలుసా రివాల్యేషన్ పెట్టుకోవాలని కొన్ని కొన్ని సార్లు
ఆ కొన్నిసార్లు రివాల్యేషన్ పెట్టుకోవాలని కూడా ఇస్తారు కాకపోతే ఎందుకు ఇట్లా స్టూడెంట్స్ లైఫ్ తో ఎందుకు ఆడుకోవడం చెప్పు మంచిగా కరెక్షన్ చేయొచ్చు కదా
వట్టిగానే కడతానార బ్లాక్లు
హ
ఎట్లా కడుతున్నారు
ఏ ఎంతో మంది కడుతున్నారు నిజం చెప్పాలంటే మనమే కాదు ఇప్పుడు మా క్లాస్ నుండి మా ఇయర్ నుండి నేను రాసినప్పుడు త్రీ మెంబర్స్ వచ్చిరు
ఆ
ఒక ఆమె మా క్లాస్మేట్ ఇంకొక ఆయన ఎంపిసి మేము త్రీ మెంబర్స్ వెళ్ళినాం ఇంకా మేము కా అంటే ఆ ఎగ్జామ్ కాకుండా ఇం వేరే సిక్స్త్ సెమ్ము సెకండ్స్ అట్లా ఉన్నారు చాలా మంది మా ఇయరోలు కొంతమంది మొత్తానికి వదిలేసి వేరేదో ఫీల్డ్ లోకి వేయిరు
పోతారు మరీ
పోయిరు ఇంకా కొంతమంది ఏమో దే ఆర్ ట్రైంగ్ మనలగా
ఏ ఇదే లాస్ట్ దీని తర్వాత మల్ల ట్రై చెయ్ అయిపోయింది నా ఓపిక
కానీ ఒక్కటి రెండు కోసం మనం మొత్తమే దీన్ని వదులుకోలేం కదా డిగీ గ్రీయ అంటే ఏమన్నట్టు అది ఎంత ఇంపార్టెంట్ చెప్పు ఇప్పుడు ఎవరికైనా కూడా అది ఏమైనా జాబ్స్ వాటా దేని
అదే అవసరం కాని అదే కాని ఇన్ని సంవత్సరాలు చెప్పు
ఇప్పుడు థర్డ్ ఇయర్
చెప్తి ఇజ్జతి గని వా మనకి మన క్లాస్ మొత్తం లో పీజీ కంప్లీట్ అయి ఉన్నది ఇప్పుడు అవునా లేదా
అగో నిజం పీజీ అంటావ్ బిఎడ్ కంప్లీట్ అయింది ఈ ఇయర్ ఏ
ఆ అది కూడా ఉన్నది
ఇప్పుడు ఈయర్ అయితది ఇంకా కాలే ఇంకా సేమ్ము కాలేదు కావచ్చు వాళ్లది గాని బిఎడ్ త్రీ ఇయర్స్ బిఎడ్
ఏ పీజీ టూ ఇయర్స్ ఏ
పీజీ పీజీ ఏమో టూ ఇయర్స్ బీ ఎడ్ త్రీ ఇయర్స్
నువ్వు బిఎడ్ గురించి మాట్లాడతా నేను పీజీ గురించి మాట్లాడతాను అది అయిపోయింది ఫేర్వెల్ పార్ట్ కూడా అయిపోయింది ఏన్నో నెలలు అయితంది
ఆ అవునా ఏమో మరి
నాకైతే ఇట్ల అయితుంది తెలుసా అవి చూసినప్పుడల్ల
చూడు ఇగో గా అంజలి ఏం సాదువుతుండే చెప్పు
గా ఇప్పి కటింగా
ఆ గా అంజలి పాస్ అయిందంటే
అరే ఏం ఇంత తెలిసిందే నల్లికుట్లోనీ లెక్క అంత చి
ఏం సద్వర్ అసంటోళ్లు ఫాస్ ఇగో మనం కెమిస్ట్రీ కి బదులుగా వేరే ఏదైనా తీసుకుంటే అయిపోదు నేను అసలు కెమిస్ట్రీ కి బదులుగా సైకాలజీ ఉన్న సైకాలజీ ఉండే తెలుసా మా మా స్కూ మా కాలేజీల ఆమె ఒక ఆముంటది ఆమె పేరు ఏంటి సోనాలి సోనాలి ఆమె డిగ్రీల
నా వేరే సోనాల
ఆమె కాదు మే వేరే సోనాలి ఆ సోనాలి ఏమైంది తెలుసా ఆమె స సైకాలజీ తీసుకున్నది అసలు ఆమెకు కూడా తెలువదు తెలుసా ఆ గ్రూప్ ఆమెది అట్ల కన్వర్ట్ అయిందాని ఆమె కెమిస్ట్రీ అను కుంటునే ఉండే కొన్ని వీక్స్ తర్వాత చెప్పిర్రు ఆమె కి నువ్వు సో అది కెమిస్ట్రీ కాదు సైకాలజీ అంటే ఆమెది ఆమె ప్రిపేర్ అయి రాసింది ఇంకో మా సెంటర్లో ఇద్దరే సైకాలజీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రోజు ఇద్దరే పోవుడు తెలుసా అది ఉన్నదని తెలితే అదే తీసు కునేది అది ఎంతా ఈజీ తెలుసా సైకాలజీ
ఇప్పుడు విన్నావా నేను చెప్పేది ఇప్పుడు టూ ఇయర్స్ అయితుందా ఇది అగి తప్పలేక అప్పుడు త ఇప్పుడే స్కిప్ చేసి ఇట్ల అయితదని తెలుసుండుంటే మళ్ళా రీజాయిన్ అయ్యి మళ్ళ త్రీ ఇయర్స్ ప్రీపథింగ్ చేసేవాడు తను మల్ల అటు ఇటు అనంగా
కదా నిజంగా
అంటే అది గ్రేడ్స్ ఒడిగా మార్చి వత్తుండే
ఆ థాట్స్ కూడా రాలే ఇప్పుడు మనం ఏమంటం ఇప్పుడు జేసినా కూడా ఎంత మన ఏజ్ ఏమో ఎక్కువయి
ఉమ్మ్ అదేమో తక్కువయి పిఎస్‌‌టిఎస్ స్నేష్ట్ డిగ్రీ ఐటి చదువుతుదియా
లేకుంటే ఏంది
ఇంకా పెద్ద పెద్ద ప్లస్ పాయింట్ ఎంటో తెలుసా ఏజ్‌లా కనపడం అదొక ప్లేస్ పాయింట్ హరిప్రియ లాగా కొంచెం హైట్ ఉండి అంత ఉన్నామనుకో
లావు లావు ఉండి
ఉమ్మ్ ఓంకైతది
అవును నిజంగా నేన్ నేను ఇంకా స్టిల్ నిజం చెప్పాలంటే నేను పోతాను కదా నేను అందరికి ఎవరన్నా అడుగితే నేను డిగ్రీ అనే చెప్తాన్న ఆళ్ళు కూడా నన్ను డైరెక్ట్ డిగ్రీ అనే చెప్ అంటారు డిగ్రీయా అంటా
ఉమ్మ్
సో అట్లా మనం కనపడ అని ఇంకా ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ పోతే అది క్యాన్సల్ ఎట్ల చేస్తారు చేస్తే మళ్ళా ఈడ రీజాయిన్ అయ్యి సైకాలజీ తీసుకున్న బెటర్ సైకాలజీ అసలు ఎంత ఈజీ తెల్సా
ఆ
నువ్వు కళ్ళు మూసుకొని పాస్ కావచ్చు సైకాలజీ అంతా ఈజీ జువాలజీ తెలుసా నీ స్వాల జువాలజీ ఈజీయా
ఉమ్మ్ నాకు జూవాలజీ లేకుండే బట్నీ ఉంటుండే ఆల్రెడీ
బాట్నియా జువాలజీ ఫుల్ ఈజీ అంటే అనిమల్స్ కోసమే ఉంటది ఇంకా దీంట్లో ఏముంటది తెలుసా ఇప్పుడు సైకాలజీలో